హలో ఆ హలో హలో ఆ బావున్నార అండి
బావున్నార అండి ఆ బావున్నాం మీరు బావున్నారా
స్తున్నారు ఆ ఏం చేస్ స్తున్నారు
ఖాళీ ఖాళీ అండి మీరు
అయిపోయిందా అండి ఉగాది పండగ
ఆ అయిపోయిందండి మమ్ ఎమ్ అమ్మమం మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఉ బాలేద్ బా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు సెలబ్రేట్ చే సుకున్నారా హలో ఏమేం స్పెషల్స్ చేసుకున్నారు
ఆ
ఏమేం స్పెషల్ చేసుకున్నారు
పూర్ణాలు చేసాను పూర్ణాలు చేసా సాను పచ్చడి చేసాను ఊ ఆ మటన్ కర్రీ
ఉహు బొబ్బట్లు చేయలేదా అండి
చేయలేదండి పూ బోబ్బట్ల బదులు పూర్ణ ఆహా పూర్ణాలు చేసాను
అవునా
మీ మీరు
మేము బొబ్బట్లే ఏసుకుంటాం
అవునవువు
ఉ చికెన్ మటన్
ఉమ్ ఇంకోసరీ పచ్చడి చేసుకున్నారా నే
మీరు మీరు చేసుకున్నారా ఏమేం చేసారు ఏమేం ఏసి చేశారు
దాంట్లోనా మా మమ్మీ చేసింది నేను చేయలేదు
నే చేసిందా మేమా మీ మా నాన్నమ్మే చేసింది
ఎలా చేసింది ప్రాసెస్ చెప్పండి కొంచెం
ఉమ్ కొత్త ఫ్రెష్ వోటల్లో చింతపండు నానబెట్టి ఆ ఆ ఆ అ చింతపండు నాన్ నాక పిసికేసి తీసేసి కొంచం బెల్లం కొంచెం సల్ట్ జంజీరా మ్యాంగోయిస్ సి చేసింది మీరు ఎట్లాష మీకు కారం వేస్తారా? కొను కొన్ని వారు కారంవెస్తారు, కొంతమంది కారం వెయ్యారట.
అ
మీరుగయ లేదా కారం.
మీరే సారా నేను ఎయలేనా ష్ టిఫిన్ చేసారా పండగకి మరి
ఆ చేసామండి, మా ఆ పిల్లలకి తీసుకోలే కానీ మేమే తీసేసుకున్నాం. పిల్లలకి నేనే స్టిచ్ చేసాం.
ఊ మిషన్ కుడతారా
ఆ అప్పుడప్పుడు పిల్లల కోసం కుడతాను, ఏదనా సైడ్ కుట్లు ఉంటే వేసుకుంటాను.
అవునువును
మీరు కుడతార మీ కూడా ఉందండి మీన్న
ఆ కుడతామండి. కుడతాం గానీ ఇట్లా ఏదన్నా బయట నేర్పించేది. ఇట్లా కంపెనీ పడుతు అ బాగున్నాని చూస్తున్నామండి. కానీ ఇప్పుడు ఏది పడట్లేదు కదా అన్నే
వెళ్ళి
బయటే అడుగుతే ఇప్పుడు ఎనిమిది వేలు, పది వేలు అడుగుతు నేర్చుకున్నామంటే పది ఎనిమిది వేలు పది వేలు అడుగుతున్నారండి.
ఉ హు అదే అదే అప్పుడు ఒకసారి వెయ్యారు అనుకుంటా కొన్ని రోజులు.
ఎప్పుడండి
ఆహా ఓకే స్యారీస్కి కలర్స్ అద్దడానికి కెళ్ళారు కదా.
ఆ అవునండి అప్పుడు వేరే కంపెనీ లాగా పడితే వెళ్ళామండి.
ఊ
అది మిషన్ కాదండి, ఇప్పుడు మిషన్ అయితే కొంచెం నేర్చుకో కావాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆ కుమ్మతుకూరు లో పడ్డాయట ఇప్పుడు పండుగెళ్ళినక వెళ్ళాలండి ఫ్రీగా బ.
ఉహు అవునా ఇంకేంటండి అధొక్.
తో కుట్టుకొని రావాలంట అండి.
నెర్పిస్తే జరుప.
ఆ నేర్పిస్తారంటా అండి వెళ్ళినంక. మండే రోజు వెళ్ళాలండి ఇగ క్యా క్యాంప్స్. తూమ్ పడ్డాయంట రెండు మూడు. అట్లా నేర్చుకుందాంమని చూస్తున్నాను.
ఉహు మేము మీషో. లో అవి కటింగ్ పేపర్స్ ఆర్డర్ పెట్టేసిన.
ఆ.
వాటితోటి ఒకసారి ట్రై జేయాలి.
ఆ.
ఉ ఆన్ ట్రై చేస్తే వస్తే మంచిగా యూజ్ చేసుకొని.
ఆ వస్తే చెప్పండి నాకు కూడా నేను కూడం చేసుకుంటా ఆ అట్లా ఈజీ గదా.
తే ఆ. కరెక్ట్ ఫిట్ అవ్వాలి. అ.
ఇంకా అండి.
త్రీ చేంజ్ అట్ల పడ్డాయి కానీ అన్ని సైజులు మూడు రకాల బ్లౌజ్ ప్యాటర్న్స్. ప్రిన్సెస్ కట్టు ఆ అదే హే కప్సుది. ఇంకోటేదొ. స్.
మ్మ్
మ్మ్ ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ ఫార్టీ టూ వరకే సైజెసు.
సైజస్ ఆ నేను కూడా చూసాను గాని అవి మంచిగా వస్తాయో రావో అని చేయలేదండి మీరు చేసారుగా.
ఉమ్ ఉమ్ అయ్ ఉ చూడాలే ఏం ఆ చేసామండి ఒక మాడ్. డుగులు గరిజలు చేసుకున్నాం.
అవునా అండి ఆ చేయలేదన్. ని రేప్ జెయాలండి.
ఆహా మీ మమ్మీకి ఎట్లా హెల్త్ బాలలేదు గదా చేస్త దాట్నా
నేనే చేయాలండి మామ్మీ చేయదంట నేనే మ్మ్ రేపు చేదు కొన్ని చే. ఇద్దాం అనుకుంటున్నం.
ఏమేమ్ చేస్తారు.
ఇద్దామని అనుకున్
అవునవునవు
రేపు ఇంగ రేపు రెండు స్టార్ట్ జేస్తే
మ్మహ్ వన్ టూ కేజీస్ చేసుకోరాదు
ఆ గంతే ఆ అటు తీసుకెళ్తాదండి తాన్ మళ్ళీ వదిన వాళ్ళకి వాళ్ళకి మనకి ఉండేటట్టు చేసుకుంటే సరిపోతది, ఇంకా వదిన ఇంకా గారలు గిట్ల ఏమన్నా చేసారా పూస గారేలు హలో
రా
హలో
స మీ వదిన వద
స
దగ్గరికి పోయి
ఆ ఆ అవునంతా ఇల ట్వంటి త్రీ కి ఆ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్ కి
ఆహా మళ్ళీ చెకప్ కా చెకప్కా
ఆ చెకప్
అం ఔనొదిన
ఉహుహు
ఇంకా ఉం చెప్పాలి
చెప్ పన్నైతే ఆ భరతనాటికి స్వర్ణగిరి టెంపుల ఉం ఉం ఉం ఉం ఉం ఉం స్వర్ణగిరి టెంపులా అ క్కడ స్వర్ణగిరి టెంపుల్ కడ ఇయ్యాల ఫెస్ రిచువల్స్ కదా ఉంటాయి కదా డ్యాన్సింగ్
ఆ నేను అట్ల అనుకోలేదు స్కు స్కూల్ ల ప్రోగ్రామ్ ఏమో ఇక్కడ చేపిచుకోనే అక్కడికి వెళ్తుందేమో అని నేను అనుకున్నా
ఇక్కడ స్కూల్ తరపునేమో అనుకున్నాను
ఉహు
తరణ కాదంటగా అక్కడ స్వర్ణగిరి
ఏ స్కూల్ తరపు నుంచి ఇన్విటేషన్ ఏమో
ఓకే
అట్లా టె ఆ ఆ ఉం అట్లా రెండు మూడు సార్ల వేసిండే వాళ్ళు
కానీ అప్పుడు అంత అనిపియాలే గని ఆ ఇప్పుడు బ బాగుంది
ఇప్పుడు ఇగ కొంచెం పెద్దది అయిపోయింది కదా కొంచెం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది లడ్డుగా ఉండేసరికి క్కడికి
ఆ ఇక్కడికి వస్త ఆ ఇక్కడికి వస్తాన న్నారు
ఉహు ఉహు
ఉం వచ్చి అన్నం తిని వెళ్తామన్నారు మరి రమన్న్న రమన్న్న న్నమ్మా
ఉహు
అయితే అవి త్రీ శారీస్ తీసుకుంటా అంటుంది మమ్మీ
ఉహు
ఉం
త్రీ తీసుకుంటే ఎట్నా
ఒకటి మమ్మీకి ఒకటి రెండు మమ్మకి ఒకటి నాకు ఇను ఒకటి పెడతా కదా మమ్మీకి ఇందు కోసం పెడదాం
అహ ఫైవ్ తౌసంద్ రుపీస్ ని పెట్టారు
ఆ ఆ అంతే గా నేను తీసుకొని పెడదామని చూస్తున్నా
ఉహు ఉహు వచ్చిందా వదిన అత్తమ్మా
ఆ నచ్చిదంట లేకపోతే మూడు తీసుకోమని మూడు తీసుకో కోమంటున్నా నచ్చతే ఉమ్ నేనే చిన్నగా మాని ఉమ్ స మ నష్టం ముగిసు కొని నేను ఎప్పుడనా తెప్పించుకుంటలే అన్న అన్న సరే అన్నది ఉమ్ అదే అదే డబ్బులు మరి అన్నయకి ఇయనా అని అడుగుదామని అప్పుడు చేసినా పోన్ చేపించి స్విచ్ ఆఫ్ వచ్చింది
అవునా
అమ్
ఫ్లైట్ మోడ్ లో పెట్టి పడుకున్నా ఆ
అదే అదే అన్నయ్యో మరి మామయ్యకో అతమ్మ కో చేశాడు
ఆ ఆ ఆ దానికే వేసినట్టు ఉమ్
ఏందే ఇంకా అదేం దానికి చేస్త చే ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు చూసిన అన్నమేనా ఇ పతేమ చిల్లాదా
ఏంటిది ఇప్పుడా పొద్దున్నుంచి అన్నమే తిన్నాలా అన్నమే ఇక
అన్నం తిన్నా లే
ఆహా
ఎందుకు
ఏమో కడపలో కొంచెం మండింది ఆ కడపలో నుంచిం ఏంట అనిపించింది
అవునా అదే ఇంకా చెప్పాలి చెప్పాలని ఇంకేం చేస్త సున్నారున్నారు
ఏ ఉందిది ఏ ఉంది ఫస్వల్ ఫస్వ ఫ చల్ అయిపోయింది
శ్రీరామనవమి
శ్రీరామనవమి అంటే ఇ పెద్ద ఇదేం లేదు
ఆ ఊర్లలో ఉంటది కొంచెం కళ్యాణం చేసే ఊర్లలో అతే చాలా మంచిగా జరుగుతుంది కదా
ఉ అ మ నా మీ ఇది
ఆమ
ఆ మటన్ నాటుకోడి ఎలా బావో సడేవంత కొని ఆర్డర్ అయిపోయిన ర బావకు వియాాల గురువారం అండదా ఆ రేపు స్కూల్ ఉంది మళ్ళా అ వచ్చినా కూడా ఇయ్యా తినేది లేదు ఏం లేదు మళ్ళా ఊరికి ఊరికయాలనే రాలి వస్తే సాటర్డే వస్తాడు లేకపోతే నేనే వస్తాను కొరలు పోదా అంటాలిగా చూడాలి
అంటున్నారు మరిపోదామని సింధు వాళ్ళ నాడు అదే మా ఫ్రెండ్ని అడుదామని చూసింది మరే ఫోన్ చేయమంటే నేను చేసినా అక్కని ఎత్తలేదు అది అక్క ద గరికి పోయింది ఒకక్క దగ్గరికి పోయి మరి ఏం అడిగిందో తెలియదు
ఒ నిమిష పోదునా ఒక నిమిష ఆ